హలో. హలో.
వినిపిస్తుదాంటీ.
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా.
బావున్నారా.
బాగున్నామండి మీరు బాగున్నారా.
ఉంక.
తిన్నారా
ఆ తిన్నాం మీరు
తిన్నామండి ఏం చేస్తున్నారు
లేదండి ఒక దిక్కే పడుకొని రీల్స్ చూస్తా ఉన్నాను మీరు
అవునా మేము అప్పుడే తినేషి అలా ఊరికే పడుకొని మేము కూడా ఫోన్ చూస్తా ఉన్నాం
తా
ఏం తిన్నారండి
నేనా ఈరోజు ఆ మా రిలేటివ్స్ది బర్త్డే పార్టీ ఉనిందండి అక్కడ కేక్ కటింగ్ కెళ్ళమూ
అవునా
అక్కడ తినేసొచ్చాం భోజనం
అవునా కొంచెం సౌండ్ వస్తుందండి మీ సైడ్ నుంచి ఏదో మీ వాయిస్ కొంచెం చిన్నగా వినపడిస్తా ఉంది
ఇప్పుడు
ఆ ఇప్పుడు ఓకే అండి ఏం తినేసి వచ్చారండి అక్కడ
అక్కడ హోలిగా హోలిగా తెలుసు కదండి
ఆ తెలుసండి
ఆ ఓలిగా పెట్టారు చిత్రాన్నం ఆలు కర్రీ
అవునా
హా అన్నం పప్పు రసం
కేక్ కేక్ తినలేదా అండి
ఆ మర్చిపోయాను మెయిన్ కేక్ కూడా తిన్నానండి
మెయిన్ బర్త్డే పార్టీ అంటే కేకే కదా అండి
హా అదే మరిచిపోయా ఫస్ ఫస్ట్ కేక్ ఇచ్చారు తర్వాత భోజనాలు పెట్టారండి
ఆ ఎవంటే చిన్న బాబు చిన్న పిల్లలదే పెద్దవాళ్ళదా అండి
చిన్ చిన్న పాప అమ్మాయి అండి ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్
ఫస్ట్ బర్డేనా ఊ ఫస్ట్ బర్త్డే అంటే ఎవరైనా గ్రాండ్ గానే చేస్సారండి
హా అవును చాలా బా ఉన్నిన్నింది మొత్తం మొత్తం డెకరేషన్ చేసేసి హు మా ఊర్లోనే అండి మా రిలేటివ్స్
అవునా
ఉహ్
ఉ అన్ని ఐటమ్స్ తిన్నారా అండి మీరు
అన్ని కొంచెం కొంచెం అండి లేదు పెరుగేం తినలేదు హోలిగా కూడా తినలేదు
మీ పర్సనాలిటీ చూస్తే చిన్నగా ఉంటారు అన్ని ఐటెమ్స్ ఎట్లదిన్నర్ తినిండరండి మీరేమి
అవునవును లేదండి అన్ని తినలేదు
ఆ
ఉమ్ స్వీట్ ఎక్కువ నచ్చదండి సో
ఉ
చిత్రాన్నం రైస్ కొంచెం
ఉమ్ చిత్రాన్నం ఒకటే ఉంటే చాలండి మనకి
ఉమ్ అవును బాగుంటది చిత్రాన్నం
పప్పన్నం చిత్రాన్నం ఒకటే ఉంటే చాలండి
ఉమ్ అవును
ఉమ్
మొత్తం చిత్రాన్నంలకి పప్పు కూడా బాగుంటది కదండి
అవునండి మీ ఫేవరెట్ డిష్ ఏంటండి
మా ఫేవరెట్ డిష్ వెజ్ లోనా
ఆ వెజ్ లో
వెజ్ లో అయితే గోంగూర పప్పండి
నాన్ వెజ్ లో అండి
నాన్ వెజ్ లో ఏముంటది ఇంకా బిర్యానీ
నా ఫేవరెట్ వెజ్ లో వచ్చేసి లేమన్ రైస్ అండి
ఓకే
విత్ ఆలు కర్రీ ఆరు
హా
పప్పు మెంతిపప్పు
ఓకే మెంతిపప్పు
మెంతి ఆకు పప్పు
ఓకే ఆ అర్ధమై నాకు మెంతిపప్పు అంటే మెంతులు ఏమోను అనుకున్నా వాటితో కూడా పప్పు చేస్తారా
మెంతాకండి
ఊ ఇప్పుడు అర్ధమైంది
ఊ
చేస్తారా అండి మీరు
చేస్తానండి కొంచెం కొం చెం లైట్ లైట్ గా వచ్చు వంటలు
ఊ నాకి అంతే అండి
ఉ
కొంచం ఏదో ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్
ఏ వంట బాగా చేస్తారండి మీరు
పప్పు
పప్పు బా చేస్తారా
ఉమ్ అవునండి
ఉ
పప్పు ఫేవరెట్ పప్పు బా చేస్తా
అదే అండి మనకి ఇష్టమైంది అయితే మనం బాగా చేస్తా స్తాం ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకంటే అది మన కూడా తినాలని ఉంటది కాబట్టి
ఆ అవునవును మీరు
హు హమ్ నేనా లెమన్ రైస్ నండి బాగా అంటే ఇంట్రెస్ట్ పెట్టి చేసేది
ఓకే అదొక బాగా కుదురుతది ఆయితే మీకు
అవును ఉం పప్పు కూడా చేస్తానండి కుక్కర్ లో అయిదే చేస్తాను గానీ విజల్ కుక్కర్ లో నార్మల్ గా గిన్నెలో చేయాలంటే నాకు రాదండి పప్పు
ఆ ఓకే అది
గిన్నెలో అయితే టైం ఎక్కువ తీసుకుంటది అందులోనూ ఒక్కొక్కటి ఒక్కొ ఐటెం ఒక్కొక్కసారి వేయాలా విజిల్ కుక్కర్ అయితే అలా ఏమి ఉండదండి అన్ని ఒకేసారి వేసేసి వాటర్ పోసేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ పెడితే అయిపోతది
అయిపోతదా ఇందులో కూడా అన్నీ ఒకేసారి వేయచ్చు కదా
అలా వేస్తే ఉడకవండివి ఫస్ట్ బాల్ పోయాల మరి ఇంకా పచ్చిమిర్చి టమాట ఆకు కూర ఇలా ఒకట సర్వే అలా
ఉం అది ప్రాసెస్ కొంచమే
ఉం ప్రాసెస్ ఎక్కువ అందులోనూ గ్యాస్ కూడా ఎక్కువ అయిపోతది చాలా సేపు పెడతాం కాబట్టి విజిల్ కుక్కర్ అయితే సింపుల్ గా గ్యాస్ సేవ్ అయితుది మనకి కూడా శ్రమ లేకో కుండా వంట అయిపోతుది
అయిపోతది మనం వేరే పని కూడా చూసుకోవచ్చు
ఉమ్ అవునండి
ఓకే ఓకే
మీరు ఎలా చేస్తారండి విడిజిల్ కుక్కర్ లోనే చేస్తారా వంట
ఆ మేము కూడా విజిలే అండి విజిల్ కుక్కరే ఇప్పుడు ఎవరో లేండి ఆ పాత్రలో చేసేది గిన్నెలో చేసేది
మా ఇంట్లో విజలీ కుక్కర్ లో చేస్తే అస్సలు తినరండి ఏం కర్రీ అయినా
హా మరి
గి నార్మల్ గిన్నెలోనే వేస్తా మండి మేము పప్పు
గ్రేట్
విజిల్ కుక్కర్ లో అసలు పప్పు తినరు ఏ వేరే వంట ఏం కూడా తినరు నాకు విజల్ కుక్కర్ లో వంట చేయడం అంటే బాగా ఇష్టం
ఆ అంటే మరి మటను
మటన్ కూడా నార్మల్ గానే వేస్తామండి గిన్నెలోనే అస్సలు ఇంకా మటన్ విజల్ కుక్కర్ లో వేస్తే ఇంకా అస్సలు తినరు
కష్టమే అండి మీరు
అవునండి కష్టమే మా ఇంట్లో వాళ్ళతో
మటన్ మేము ఖచ్చితంగా పప్పు కుక్కర్ లోనే చేస్తాం అదే విజిల్ కుక్కర్
మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మటన్ ఎలా ఇస్తారంటే నేను అక్కడ విజిల్ కుక్కర్ చ్ ఉంటది కాబట్టి
ఉం
ఆ ఫస్ట్ నార్మల్ గా మటన్ అంటే ఏం వేయకోకుండా ఓన్లీ మటన్ ఒకటే వాటర్ లో కడిగి ఆ విజిల్ లో పెట్టేసి ఒక టు విజిల్స్ ఇచ్చేసి తర్వాత అందులో వాటర్ అన్ని వచ్చేసి ఉంటాది వేస్ట్ ఆ వాటర్ అన్ని పడేసి మరి గిన్నెలోనే బట్టి చేస్తామండి
ఓకే
ఊ
అక్కడ అట్లా అవును అదే మటన్ కొంచెం ఉడ క్కాలంటే చాలా టైం పడతదండి అలానే చెయాలి మరి నార్మల్గా
ఉండదు అంటారు తినరు
ఓకే ఎందుకుండదు మేము చేస్తాం కదండి మీకు కల గెలవలేము మళ్ళీ మీ ఇంట్లో
టు వన్నీ వెళ్ళిళ్ళ అని వింటారు అండి
ఊ మరి అది ఉడకడానికి ఎంత టైం పడతందండి
ఒక వన్ అవర్ అయినా తీసుకుంటందండి మటన్ ఉడకల అంటే
అంతే కదా అది కూడా గిన్నెలో అంటే కష్టమే
ఆ
చాలా ఓపికుందండి మీకు చాలా కాదు చాలా
చాలా ఓపికంటే ఇంట్లో వాళ్ళ కోసం ఇంకో ఓపిక లేక్కుపోయినా తెచ్చుకొని చేయాలా
ఉ అంతేలేండి తెచ్చుకు అయితే ఎప్పుడు ఒకసారి మంచిగా తిన్ తింటేనే తృప్తిగా ఉంటది ఊ
టేస్ట్ ఉండదు మేము తినమ్ మాకు ఏం నచ్చదలా అని చెప్పి చెప్తారు ఇంకా అలా అన్నప్పుడు మనం వాళ్ళకి నచ్చినట్టే చేసి పెట్టాలి కదా
అవును కరెక్టే లేండి
ఉహు
అప్పుడు కూడా ఆ అప్పుడే మనకు కూడా ఆనందంగా ఉం
ఆ తృప్తిగా ఉంటది మనం తినేది ఎలాగో కొంచెం మనం ఇట్ల చేస్తే ఏమి
అవును
మీరు మటన్ బాగా తింటారా అండి
ఆహా లేదండి చికెనే ఎక్కువ ఇష్టం మటన్ లో కొ నాకు కొన్ని కొన్ని పీసెస్ నచ్చిన ఒకటి తీసు అహ స్పెసిఫిక్ గా తీసుకొని తింటాను
అవునండి
ఉ ఏది పడుతది తిననండి అందులో
ఉహు
మీరు
నేనంతేనండి పెళ్ళైనాక అలవాటు చేసుకున్న మటన్ తినేది అంతకు ముందు అస్సలు టేస్ట్ కూడా చేయకపోతి
ఆ నేను అంతే అండి అంటే ఆ ఈ మధ్య రీసెంట్ గా కొంచెం కొంచెం తినడం స్టార్ట్ చేశాను ముందు ఓన్లీ చికెన్ ఒకటే తింటా ఉంటి
లైట్ లైట్ గా తింటానండి ఏది కర్రీ వేస్తే తినను మటన్ ఫ్రై మా అత్త ఫ్రై బా చేస్తదనమాట నేనదొకటే తింటా
ఆ ఓకే ఆయనా వచ్ చికెన్ కన్నా మటనే కొంచెం హెల్త్ కి ప్రోటీన్స్ ఎంత బెటరంటారు హ్మ్ హ్మ్ మేము
హ్మ్
ఓకే ఇంకేం లేదండి పడుకోవాలి ఇంకా
ఓకే అండి సరే అండి బాయ్
హ్మ్ బాయండి